హలో
అది సిగ్నల్ వల్ల కట్ అయింది కాల్ ఓకే చెప్పండి
య
ఇంకా మీరు వంట చేస్
ఉహు వం వచ్చుగని నేనేం జేయ్యను మా మమ్మీ ఎక్కడికైనా ఊరికేళ్తే మాత్రమే జెస్తా ఉమ్
ఏం వంట అంటే మీకు బాగా ఇష్టం ఏం కర్రీ అంటే ఇష్టం
ఆలు కర్రీ అంటే ఇష్టం
ఉహు ఉహు
నన్ వెజ్ చికెన్ ఓన్లీ చికెన్ తింటా
ఓన్లీ చికెన్ తింటారా
ఉమ్
ఒక ఆలునే ఇష్టమా అన్ని వెజిటేబుల్స్లల్లా
ఉ ఆలుయే ఇష్టం అంటే ఇంకేక్కువ అంటే ఫేవరెట్ అంటే అదే
అవునా ఇష్టంగా తింటారా
అవునవును
కాకరికాయ తింటారా మీరు కాకరకాయ నా ఫేవరెట్ దేల్సా అందుకే అడిగ అవునా చేసే విధానం బట్టి ఉంటాద్లే చేదుంటదని తినారేమో గానీ కొందర్ జెస్తే చేద్
అంటే అది మాట్లా అది కట్ జేసేటప్పుడు మాట్లాడద్దు అనేది చెప్
అవునా ఏమో మా సైడ్ ఏం జేప్పారు
మా మమ్మీ ఆలా మా మమ్మీ మా ఇం అంటే ఇంట్లో ఆలా అంటారు ఉమ్ ఉ అంటే అవి కట్ జేస్టప్పుడు మాట్లాడితే చేదోస్తది అని అంటారు
అయ్యో మాట్లాన్న మాట్లడక్పోయిన చేదొస్తది
ఉమ్ అవునవును ఉ
ఇంకా
ఇంకా ఇంటావ్
నేను రేపు మార్నింగ్ కాలేజ్ పోతా మళ్ళీ ఈవెనింగ్ ఒస్తా అందుకోసమే చెప్పమంట
మీరు కాలేజా
ఆ
మీర్ స్టూడెట్ అ
అ అవును స్టూడేంటే ఇప్పుడు బి ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్నా బీ ఫార్మసి థర్డ్ ఇయర్ ఉమ్
ఏ ఇయరు థర్డ్ ఇయర్ ఇప్పుడు నేన్ బిటెక్ బిటెక్ ఫోర్త్ ఇయరే ఓకే ఏ కాలేజ్ గురనాధ్ కాలేజ్ మీరు అవు బ్రిటిష్ వికోర్ కాలేజ్ వేడం
ఉమ్
స్పీకర్ ఏమైనా ఆన్ చేశారా వాయిస్ నాట్ దీనికి స్పీకర్ ఉండదు కదా
ఆ అవునండి మీరు మరి ఎందుకు రీసౌండ్ వస్తుంది
ఏమో మరి నేను ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నామా రీసండ్ ఎందుకు వస్తుంద్ తెలీదు
ఆహా ఒకే చెప్పండింకా
ఇకా దేని గురించో మాట్లాడ టుడే ఒక స్పెసిఫిక్ టాపిక్ చెప్పండి ఆ టాపిక్ గురించి మాట్లాడుకోవచ్చు
హలో
హలో అక్క దీనిలో ఇలా ఉంటుంది సిసిక్కడ ఒక టాపిక్ ఉంది కదా
ఆ అవునవును ఉమ్ ఇంతస్పిక్ సిటీలో ఉంటే ఎప్పుడు ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్స్ చాలా ఉంటయ్ వె వెహికిల్స్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటయి ట్రాఫిక్ సిగ్నల్స్
మ్మ్
ఉమ్ మనం బయటి మం బయటికి వెల్దామంటే ట్రాఫిక్ పడుతది అర్జెంట్ టైంమ్ లో అసలు బయటికెల్లలేమ్ లేట్ అయితది
అవును
ఉమ్ సిటీకన్నా ఊరంటెనే ఇష్టం సిటీ కన్నా
ఊర్లో అయితే మంచిగా గ్రీనరీ ఉంటది సౌండ్ అసలు సో సౌండ్ పొల్యూషన్స్ అసలు ఉండవ్ అవును
హలో మ్ చెప్పు వీడియో కాల్ చెయ్ నాక్